లో ఆ విన్పడ్తాందా హలో ఆ విన్పడ్తాందా
లో
వినిపిస్తాందా నేను మాట్లాడేది
ఆ ఇన్పడ్తుంది హల్ తాందండి
మ్ ఓకె ఒక్
హలో
ఆ వినిపిస్తావుందా
అం ఒ ఏం చేస్తా హలో
ఆ ఉంటాను ఇంట్లో
ఆ ఇన్పిస్తుంది ఏం చేస్తున్నారు అదే మీ పిల్లలు ఏదో మాట్లాడుతా ఉండారు
హా హా నేను ఔట్ సైడ్ నుంచొప్పు వాళ్ళకి ఆ ఆడి ఆడి ఆడి బోర్ కొట్టింది
అవునండి
ఉమ్ అందుకోసము ఇప్పుడు లోపలికి వస్తే సౌండు
అవునండి
ఊమ్
వాళ్ళకి ఎవరని తెలియదు కదా లేకపోతే నేను మాట్లాడతా మాట్లాడతా అంటా పనుకోం టారు ఇంకేం
ఆ
ఆ
హలో చిన్నమ్మాయి నాతను
ఆ చిన్నమ్మాయి
నెంబర్ అడిగితే ఆ
హు అదే మాట్లాడుతాం చూడండ
ఆ
అదే కొంచెం అదే లోపల కొంచెం పెట్టేసి ఆ ఈల్ ఒ ట్రైడ్ వచ్చిండను లేకపోతే వాళ్ళకి గలాటా చేస్తా ఉంటారు మాట్లాడే కిడిచేలే దానికే వాళ్ళు ఊ ఎవరి దగ్గర మాట్లాడే కిడ్సేలే వాళ్ళు కాదు
ఎ వాళ్ళకి వచ్చా తెలుగు
ఆ అన్ని భాషలు వచ్చు మా చిన్నోళ్ళకి కన్నడ మాట్లాడతారు తెలుగు మాట్లాడతారు తమిళ్ మాట్లాడతారు ఉ పెద్దమ్మాయి చెప్తా ఉండ ఇంగ్లీష్ కాల్స్ ఉం ఆ ఇంగ్లీష్ కాల్స్ ఉంటే చెప్పమా నేను మాట్లాడతాను అని సెప్పే
ఓహో ఇంగ్లీష్ లో రాలండి
ఉమ్ సరే సరే సరే అని చెప్పిన తర్వాత అంటే వాళ్ళకి ఇప్పుడు ఆ మాట మేము ఆ లాంగ్వేజ్ లా అందుకోసం ఈ లాంగ్వేజ్ ఇలా మాట్లాడితే వాళ్ళకి డిఫరెంట్ గా అనిపిస్తుంది అమ్మాయి ఏం మాట్లాడుతోంది అని చెప్పేసి వినిపిస్తాందా
హలో
అందులో మాట్లాడి మాట్ మాట్లాడి వాళ్ళక్ ఉమ్ వాళ్ళకి ఈ లాంగ్వేజ్ లో మాట్లాడితే అలా అనిపిస్తుంది
అవునండి
మీది మీరు ఈ వారం ఊర్కుపోతారా
వారం లేదండి అమ్మ పిలిచారు అమ్మ వాళ్ళు సోప్ ఇంటికి సోఫా తీసుకోవాలని అమ్మారా ఇంటికి ఎట్లానో పండగ చసు కొని సోఫా సెట్ తీసుకుందాము ఇంటికే మంచి చిది అని నేను మళ్ళీ ఉన్నిలే నేను ఇంటి కి సాలరీ ఇచ్చేది సాలరీ ఎట్లా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కదా పడుతుంది వీక్లో ఇంకా అమ్మ చేతులతో పెట్టడం ఏముంది నువ్వేమి తీసుకోవద్దులే మ్మ నేను గొని అస్తాను హ ఇంగ్ ట్ో ఇంటికి ఇచ్చేదిేముంది ఏదైనా తీసి ఇచ్చినట్టు ఉంటుంది వద్దులే అనేది చెప్పినా పోయినసారి పట్టిల్ కొనిచ్చ అమ్మకి
ఓకే ఓకే
హ ఈసారి సోఫాస్ తీసుకోవాలని ఇంటికి
హమ్
హమ్
మీరు అక్క వాళ్ళంతా పక్క పక్క ారా మీరు పక్క వాళ్ళంతా పక్కపక్కల పక్కపక్కలనే ఉంటారా లేకపోతే కొంచెం దూరుగా ఉంటారా ఆ మీ అక్క వాళ్ళే
మా అక్క వాళ్ళ ఊరుొచ్చేసి మా ఊరు పక్క దగ్గరలో ఒక త్రీ ఫోర్ పామ్ వేరే ఊర్లు వస్తాయి దాని ఒక పదహైను నిమిషాలు ఇరవై నిమిషాలు అంతే బైక్ లో పోతే అ వాళ్ల హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్ లో వర్క్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీరు మా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తన్నారు ఎప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు నుంచి ఇంటికాడే ఉంటన్నాడు ఇంటికాడు నుంచే వర్క్ చేస్తాడు గఫ మమే మళ్ళీ ఇప్పుడు బెంగళూరు క వస్తారు షిఫ్ట్ అక్కడ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది చేయబట్టి చే వాళ్ళు ఇంగ అక్కకి మన్నా రీసెంట్ గా వన్ ఇయర్ డెలివర్ అయిందా మళ్ళీ ఇంగొసారి ఇబ్బంది అవుతుంది పోవడం రావడం అనేది సి ఆ పిల్లలు వన్స అంత ఇంత అయితే ిఫ్ రావడానికి బాగుంటుంది అనేసి అక్కడే ఉన్నారు ఇంగ
ఓకే ఓకే ఓకే
కొని ఇక్కడికి వచ్చేదే ఎం లే వాళ్ళత్తాద్ వద్దులేమ్మా పిల్లలు అంతా ఇంత గాని కొంచెం పారేడేకట్లయినా అప్పుడు బోదూరు బెంగళూరు కి అని చెప్పింది ఇంగ మా అక్క అక్కడే ఉంది ఆ కొన్ని రోజులు మా అమ్మ ఇంట్లో మా ఇంట్లో ఉంటుంది కొన్ని రోజుల వాల్లతి ఇంట్లో ఉంటుంది దగ్గరే కదా సాయ త్రం వచ్చసి వదిలేసి వెళ్ళపోతాడు వల్ల హస్బెండ్ పేడే ఉంటుంది మళ్ళీ ఒక నెక్స్ట్ వక్ పోగా నెలకు రెండు నెల కోట్లు వస్తానే ఉంటుంది
అవునా సరే సర సరే ఇప్పుడు మీరంతా పోతే ఆక్క కల్లిలుుకాంత ంది
ఆ అక్క వాళ్లే వచ్చేస్తాను నేను పోను నాకెందుకో ఆ ఇంగా మా అక్క ఇంగా రాదు. దూ ఏమైన్నా వర్క్ ఉంది తనికి కొందం ఒగోసారి ఏదనా పండగ ఉంది ఈ టైమ్ లో రాలేను లేకపోతే ఏదైనా ముట్టుంది రాలేను. టించుడు ఆ టైమ్ లో నేను ఇంగ పాప ఉంది అనేసి పాపని చూసుకోరావాలనేసి ఏళ్తా పిల్లకి ఏమైనా బట్టలు అవి ఇవి తీసుకునింటానా అ అంటే ఊరికి ఎట్టో నేను ఆ బెంగళూరు రాలాంటే ఆ వాళ్ళు ఇంటి ముందు నుంచే రావాల అప్పుడు పోతా లేకపోతే మా క్కరో వస్తుంది నేను మా అక్క పెళ్ళి అయినప్పటి నుంచి త్రీ టైమ్స్ ఏళ్ళ అంతే హ్ అక్కకి పెళ్ళి అయిపోయి ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతాంది. త్రీ ఫోర్ ఇయర్స్ కి త్రీ టైమ్స్ ఇస్తాంది.
మ్
ఆ ఇక దగ్గరే కదా మా బావ నేను హో అ ఊరికి వస్తున్నాను అంటే మా బావ వాళ్ళ పిలుచుకొని వచ్చేసి వదిలేసి ఏళ్తారు.
ఓకే ఓకే సినిమా హాల్ దగ్గరగా ఉంటే పర్వాలే ఎప్పుడప్పుడు పోవచ్చు, రావచ్చు కొంచెం దూరం అయితేనే ప్రాబ్లం
ఆ దూరం అయితేనే ప్రబ్ దూరం అయితే వన్ డే ప్రయాణం చేసుకుంటా అవన్నీ ఇ బంది ఉంటుందంతా
ఉ ఇక్కడ మా ఊర్లింకాను అంతగా ఇక్కడ వచ్చేలే ఇక్కడికి ఫానా మేమే ఫంక్షన్స్ కంతా మేమే ఊరికు పోతానే ఉంటామా అందుని ఇంకా ఇక్కడకి ఎవరు అంతగా వచ్చలేదు
ఓకే
మా అమ్మ నాన్న అక్క కొంచం వస్తా ఉంటుంది. వీడు తప్పుడు వస్తా ఉంటాడు. ఇంకా అమ్మా నాయన అంతా వచ్చేలే చానా
ఎప్పుడైనా వాళ్ళని అలా పిలుచుక వచ్చేసి బయట ఎక్కడైనా అఔట్ సైడ్ మాల్స్ కో లేకపోతే ఎక్కడైనా
నేను పిలిస్త ఆ పిలుస్తాను మొన్న ఒక మొన్న ఒక టైం వచ్చింది ఫీ అమ్మా క్కా ఇద్దరు వచ్చిండ్రి టూ డేస్ ఉన్నింటి వాడు సుకిన వచ్చిండే అందరు ఒక రోజ అంతా టైమ్ స్పెండ్ పెసి కొంచెం నాన్ వెజ్ జరిద అంతా ఉడ్కొ తినేసి
ఆ ఫ్యామిలీ గ్యాదరింగ్ అప్పుడప్పుడు ఉంటే బావుంటది కదా
ఉమ్ అదే వాటు వీళ్ళొస్తే వాడు వస్తాడు లేకపోతే వాడు కొంచెం తక్కువే పిలుస్త దా ఉంటా కూడాను అంతగా వచ్చేలే
ఉహ
ఊరు ఊరుకి వెళ్ళిపోతాడు వాడు చానా
వావ్ ప్రతి వీక్ ఊరిక వెళ్దు ఇక్కడ
ఉహు ఎక్కడా వెళ్ళిపోయలా అట్లే పోవాయే ఎక్కడ పైలేవాడు ఊరు ఊరు ఊరు ఊ అంతే మేం అక్కడ అమ్మో మా వీళ్ళ మామూలు ఇంట్ల మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే పిలిస్తేనే మనకి బాధ అవుతు చెవి
ఓకే
అంతగా వచ్చేలే మేము పిలుస్తానే ఉంటాము రావాల అందరినీ బాగా పరిచయం చేసుకోవాలా రావాలా అనేసి
అందరితో మాట్లాడాలా బా అందరితో పరిచయం చేసుకోవాలా
ఉ వీళ్ళ మామూలు దగ్గర అంతా బాగు ఉండాడు బాగా మాట్లాడతాడు కానీ కొంచెం తక్కువే వచ్చ చేది
ఉమ్మ్
ఉ వానీ కొంచము ఊరుకు పోతేనే అంతే ఇంట్నే ఉండిపోతాడు ఎక్కడ పోయ ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్ సర్కల్ కొంచెం తక్కువే ఏమైన్నా ఫ్రెండ్స్ సర్కల్ అంటే అది కొంచెం ఆఫీస్
చప్పస్ వాలు మాత్ర
ఉ ఊర్ల అంతా చానా తక్వే మనకి ఫ్రెండ్స్ సర్ పక్కలంత ఉమ్మ్
ఆమె కాలజ్ కాలేజ్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంట్
అంతా ఉంటారు ఉంటారు కానీ కొంచెం తక్కువే అనుకుంటా నేను ఎక్కడ వాళ్ళ పెళ్ళి అది ఇది అని వీరు పోయేదే నేను చూడలే వీరంతగా ఆ ఫంక్షన్ ఆ పెళ్లిళ్లు కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంది వెళ్ళాలా మా ఫ్రెండ్స్ ది అని అంతగా పొయ్యేదే మేము చూసేలేదా అందుకోసం కొంచెం తక్కువే అనుకునేది ఇప్పుడుంటే చిన్న ఆ ఆ తక్కువ అనుకునేది
ఉమ్మ్
అదే వస్తాను అన్న ఇక్కడికి మండే పైన ఒక రోజు వర్క్ చేసి పోవని చెప్పినయి
మ్ ఊర్కి ఊరిక వెళ్తారు కదా మండే పైన
అంటే సండే ఊరుకి పోయేసి వచ్చేసి మండే అక్కడ పని అంతా ముగించుకొని నైట్ కి ఈవినింగ్ వచ్చేయి తర్వాత మార్నింగ్ ఇక్కడ ఇంకా వెళ్ళిపోదువు అంటే మాకు ఇక్కడ మెట్రో ఉంది కదా ఆరంగా రావచ్చు పోవచ్చు మ్
ఆ నేను అంటీ జస్ట్ అప్ అండ్ డౌన్జ చేచ్చుగా ఊరి ఇక్కడ పీజీ రెంట్ వేస్ట్ కదా అదే అమౌంట్ మీకి అక్కకి ఇస్తే కదా అంటే ఆ వాళ్ళకి ఇబ్బంది కదా
మ్ ఆమ్మో మనకి వాడిని మేము ఉండమంటాము వాడే ఉండేలేదు
ఆ
అంటే అప్పుడు కొంచెం చిన్నల్లు ఉంటుమి అప్పుడు కొంచెం ప్రాబ్లం అయితా ఉండే కానీ ఇప్పుడు మేము షిఫ్ట్ అయినాక పిలుస్తానే ఉందాము ఇక్కడకి వచ్చేయి ఇక్కడ ఉ అన్స్తే అంటే స్టార్టింగ్ అంత అంతా ఒక టూ ఇయర్స్ వాడు నా దగ్గరే ఉన్నింది
ఆ చెప్పాడు టూ ఇయర్స్ నువ్ జాబ్ స్టార్టింగ్ లో సర్చ్ చేస్తున్నప్పు ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఉన్నాడు అని చెప్ప
ఉమ్ ఓకే ఓకే నాకు కొంచెం పని ఉంది ఉమ్ సర ఉమ్